గుడాఫ్టర్నూన్
గుడ్ ఆఫటర్నూన్ సి
ఎలా ఉన్నారు హ్మ్ బాగున్నాం లంచ్ అయిందా
లేదు సిస్టర్ ఇంకా అవ్వలే మీదయ్యిందా
ఆ ఇప్పుడే జేసినా
అవునా ఏం కర్రి
ఈ రోజు మాది సాంబా
అవునా
మీరు ఎందుకు చెయలె ఆ ఇ ఈ రోజ అయితే నేనే చేసిన
ఆహ కొంచెం పని ఉండే సిస్టర్ అందు కె అయిపోయాక చేద్ ద్దామని
ఆ
హ్మ్
ఇంకా ఏం జేస్తున్నారు
కాల్ అంటే కొంచెం వర్క్ ఉంది గ అదే చేసుకుంటూ మాట్లాడుతున్నా మీతో
ఆహా హమ్ నిం బర్కా అండుతా అందా ఏమైనా పని మీద ఉన్నార న్నట్టు
అంటే అది పెద్దదిగా చేసే పని ఏం లేదు జస్ట్ చిన్నదే
అవునా అవున హమ్ మ్మ ఏ అన్ మరి
మార్నింగ్ స్పెషల్ అయితే పప్పు
హ
హమ్
మీరు ఎండుతారా మమ్మీ ఎండుతారా
మమీ న సిస్టర్ నీను ఉందను ఇంకా మీ పేరెంట్స్ ఏం చేస్తారు అవును బాగున్నాయి సిస్టర్
అవునా ఏన్ చేయయాలే మరి ఎండలో కా ఉంటే
ఏం చేస్తామో పూల్ కూల్ ఉండాలి బాడీ హీట్ అవ్వకుండా ఫుల్ హీటట్టు చూసుకోవాలి
హవానా అదే ఎలా ఏమనా ప్రాసెస్ తెలుసమికి అన్నట్టు
ప్రాసెస్ ఏముంటేది సిస్టర్ నాకు తెలిస అయితే చీయా సీట్స్ కలుపుకొని వాటర్ తీసుకుంటే కొంచెం వేడి తగ్గుద్ది అనుకుంటా నేనుతే అంతే
టై నా నిమకాయ రు అబ్సాది ఎ చెకుంటారా
అవేం వేసుకోం సిస్టర్ అవి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి పెట్టారు ఆ ఉండడమే వెయిట్ లాస్ ఉన్నా ఆహా
అలా తాగచ్చా మరి
అలా కూడా తాగొచ్చు అది కూడా బెటరే మార్నింగ్ మార్నింగ్ అట్లా తాగితే అది ఇంకా ఉ అది ఇంకా తొందరగా రిజల్ట్ ఇస్తుది
అవునా
హుహు బగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు బెటర్ అది
అవునా మా మమ్మీ అయితే నిమ్మకాయ్ రసం వేసుకుని సాగుతద్ ఎప్పుడేప్పుడు
అవును నిమ్మకాయ కూడా మంచిదే సిస్టర్, అది కూడా మనమల్ని వెయిట్ లాస్ చేస్తది. ఇగా వెయిట్ గెయిన్ అవ్వాల అనుకు కుంటే అది కాకుండా వితౌట్గా తీసు ఉంటే బెటర్
అవునా అవసబే ఎన్ని గంటలు పెడలే. అనట్ పోలా పోయానవ్
అర్ధం గాలే
ఎన్నిసేపు నానబెట్టాలే
నానబెట్టడం అవి ఉబ్బిపోయే అంత వరకు ఉంటే చాలు. ఫైవ్ మినిట్స్ లో అవి ఉబ్బిపోతాయి. కదా ఫైవ్ టెన్ మినిట్స్ లో ఆ ఇగా కొంతమంది అయితే ఓవర్ నైట్ కూడా అవును హు కొంతమంది అయితే ఓవర్ నైట్ కూడా చేస్త తరు ఓవర్ నైట్ కూడా జేస్ పెడితే ఇంకా హు ఎక్కువ క్వాంటిటీ అయితాయి కదా అవి మీరు తీసుకుండారా
అదే మమ్మీ తెచ్చింది గానీ ప్రాసెస్ అయిదో అని అందత్ నాకు తెలీదు అన్నట్టు
అవునా బెటర్ ఆ దిస్ కుంటేదే బెట్టర్ ఇంకా ఏమో ఫోన్ల హేర్ కోవల్ కాద్ కూడి అది ఇదన్ అని చెప్తారు. గాని వాటాన్నిటికంటే సమ్మర్ లో తీసుకుంటే బాడీ హీట్ కదు నవ్వకుండా ఉంటదని నా ఒపీనియన్ మీరు కూడా ట్రై చేయండి.
ఆ తీస్తా, తీస్తా.
సమ్మర్ అయిపోయే దాకా జేయండి. మళ్ళీ కొన్ని డేసే గాదా ఆ డైలీ ఇంకా ఏ మున్ సిస్టర్ వాటర్లేస్ ఆ
వన్ స్ఫూనేయాలా
ఆ వన్ స్పూన్ అంటే ఇగా మనం అంతే వన్ స్పూన్ ఎన్నఫ అంతే ఒరికంటే ఇగోరోర్ ఫ్యామిలీ ఆన్ అ ఒక బాటిల్ లో తీసేస్తా కొని వాళ్ళు తీసుకుంటే అయిపోద్ది
నగు
అప్పుడు అరవై
మ్మ్ ఇంకా ఇంకా ఏం తాగాలే
కోకోనట్ వాటర్ మీరేం తీసుకుంటారు మరి?
నేన్ ఐతే నిమకా రూ వబ్జ నిమకాయ్ రసం అదే కు తాగుతా
తే గ
రూ అఫజా రూ అఫ్జాని రెడ్ కల బాటిల్ వస్తుంది అని అన్ని ఫ్రూట్స్ కలిసి ఉంటాయి అన్నట్టు
అవునా
మ్మ్ అది కొంచెం వేసుకొని చాలడి మంచిగా ఉంటది హెల్త్ కి స్కిన్ కి
అవునా? అంటే జ్యూస్ టైప్ లోనా
బూస్ కాదు అది లిక్విడ్ ఉంటది
ఆహ్ అ షాప్ లో దొరుకుద్దా
పది డి మార్ట్లో అక్కడ టెన్ అనుకుంటా
హు
ఇలా వేసుకోవాలి
నాకాసల్ అది తెల్వ వన్ గూడ తెల్వద్ మిక్ చెప్
అవునా ఉమ్ మంచిగానే ఉంటది గానీ కొంచెం వా స్వీట్ వాసన్ ఎలా ఉంటది అలా ఉంటది రెండు మూడు సార్లు తాగు తే అలవాటు అయిపోతది అన్నట్టు
అచ్చా ట్రై చేయాలి అయితే ఒకసారి
తింటే బాగుంటది అది అన్ని ఫ్రూట్స్ ఉంటాయి దాంట్లో
ఆహా రువాబ్ జా అంటారా
ఆ దోప్త
ఓకే ఓకే ఇంకా మీ పేరెంట్స్ ఏం చేస్తారు సిస్టర్ మరి
మా మమ్మీ అయితే స్టిచ్చింగ్ జేస్తది
స్టిట్చింగా
ఉ
ఇంకేంటి ఇంకా మీ డ్రెస్సులు కుట్టుకోవాలంటే ఇంకా బయట్కి వెళ్ళాలిసి అవసరం ఉండదు ఇష్టం వెళ్తారా మీరు మంచిగా ఇంట్లోనే ఇష్టం ఉన్న డిజైన్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చుగా
అవును టైట్ చేసుకుంటాం నేను కూడా మా మమ్మీ కూడా మమ్మీ బయ క్ బయటది కూడా గుడతది ఫ్రెండ్స్ వాళ్ళయి రిలేషన్ వాళ్ళయి నేనైతే నాది అయితే కుట్ కుంట
నిక్ కుడా ఒచ్చా అయితే స్టిచింగ్
వస్తది
ఆ
రీసెంట్లీ నేర్చుకున్నా రావాలి కదా అన్నచ్చు
మీ మదరే నేర్పిచ్చుల్లా సిస్టర్ మీకు
ఆ
మీ మదరే నేర్పిచ్చుల్లా మీ
ఆ కాదు నేను బయటకే పోయి నేడ్చుకున్న
అచ్చా
ఇంట్లో ఏం కాదు కదా
అమౌంట్ తీసుకుంటారా
అవును అమౌంట్ తీసుకుంటారు కాబట్టి నేను నాకు తీసుకోలేదు వాళ్ళు
ఆహా అంటే నేర్చుకుంటే ఎంత తీసుకుంటారు సిస్టర్ మాక్సిమం అయి
మ్యాగ్సిమం అయితే త్రీ థౌజంన్ ఉంది
అవునా
మంచి అన్ని ఇగ బ్లౌజులు డ్రెస్ అన్ని నేర్పిస్తారు
అంటే ఇన్ని డేస్ లో నేర్పిస్
ఎన్ని డేస్ అంటే అది ఉండది త్రీ మంత్స్ అలా ఇగ మన మీద గూడా ఉంటది గదా మనం ఇంట్ర స్పెండ్ చేయ చేసుకుంటే అ అవును
ఇంత తొందరలో నేర్చుకుంటే అంత తొందరలో బయటకొచ్చి మనమే
మ్మ్
మరి మీరు బయట వాళ్ళ ఎవరైనా స్టిచ్ చేస్తారా
అమ్మి చేస్తది
మీరు చెయ్యరు ఇంకా
ఆ నేను అంటే ఆదే చేసుకుంటా
అవునా
మా మమ్మీ నే తెడుతా అప్పుడప్పుడు
ఆ మీరు మరి మీ మరి యాప్ లో అన్ని కాల్స్ అయిపోయినాయా చేయడం
ఆహా కాలే ఇంకా
ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి
నేను ఇప్పుడు వరకి మూడే చేసిన
అవునా ఎన్ని డేస్ అయింది వచ్చి మీకు
మ్మ్ త్రీ ఫోర్ డేస్ అయితుంది అనుకుంటా తిను ఫమ్ మాయమ్ ఫోర్ డేస్ అయింది ఫిల్ చేస్ కి
ఆ ఫిల్ ఫిల్ చేసిన టూ డేస్ కో త్రీ డేస్ కో వచ్చి ఏ వచ్చినాయి అనుకుంటా అంతే గదా
అవునూరు టూ డేస్ కు వచ్చండి
టూ డేస్ కా అకా నాకు అప్పుడే వచ్చింది త్రీ డేస్ ఏమో ఐతుంది నాకువోచ్చి అం
మీ కెన్ని అని
నాకు ఒక సెవెన్ కాల్స్ ఏమో డిస్ కనెక్ట్ లో వెయినాయి
ఆ నాది గూడా రెండు పోయినాయి
అంటే ఆపోజిట్ పర్సన్ చేయమన్నారు చేసిన తర్వాత మరి రెస్పాన్స్ లేదు
ఆ నాది గూడా అదే ఉండే హ్మ్ ఆ సిగ్నల్స్ చూస్ అయితుంది గదా
సిగ్నల్స్ ఇష్యూనే అంటారా
అంటే సిగనల్స్ ప్రాబ్లమ్
మేమో మరి ఇంక అట్లనే వెళిపోయినాయి కాల్స్ ఇంకా మనం ఏం చేస్తాం పోయిందంట
అదే మాట్లాడనప్పుడు బయటకి అ వచ్చి మాట్లాడాలి కదా
అవును చెప్పి నకాల్ చేయమని అన్నా హలో మారే వాళ్ళట్వంటకి కాల్స్ కంప్లీట్ అయి అట్లా అయిందో తెలిదు ఇంకా ఎట్లా అయిందో తెలియదు కదా మనకు
అవును కరెక్ట్ కానీ మాక్సిమం అయితే సిగ్నల్ ప్రాబ్ల ప్రాబ్లమే ఉంది
అవునా అవును చెప్పాలి మరి సిగ్నల్ ప్రాబ్లం ఉంది అంటే
అను అందుకోసం నేను కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నా
ఆహా
ఇంట్లా కూలర్ ఫ్యాన్ ఉంటది కదా అంత రాదు
అవును
ఉ ఓకే థ్యాంక్ యూ నా టైం అయిపోయింది
ఓకే స నను చెయనా నేను చెయాలా అంటున్నా ఓకే
బాయ్
బాయ్